ఏంషవ
మో కట్ అయింది ఆటోమేటిక్గా అది ఈ మా పది నిమిషాలు కాగానే కాలి రెండు నిమిషాల అయింది
ని అమ్మా జీవిత
చె ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాలదు పది నిమిషాలు మాట్లాడాల
కాధు ఆమె ఎవరు నీకన్నా ఇంకా శ్రీజ ఆమె ఉన్నది నాకైతే ఇంకెవరు లేదు ఒక్కదాన్న వంటరి పక్షని పోవాలి ఇకా
ఎ అనిగతా చెప్పిందేమన్నా అడ్రస్
సెప్టెం మీనే
ఆ
ఇంకా మళ్ళీ ఒక్కదాన్ని అన ఫోన్ లో రీచార్జ్ చడలేదు ఇంకా అందులో పెటి
కౌశిక్ రానందన్నా అర
నేనుద్దాను ఎ వద్దాను ఫస్ట్ గా యాక్చువల్ గా రానన్నాడు ఆయన నేనేమన్నా సరే అని రాత్ర షన్ ఉంటాడు వాడు మా జూనియర్ కాదు జూనియర్ కడే జూనియర్ తేజ క్లాసు వాడు ఆ వాడిని అడుగుతే వాడు సర చూద్దా చూదము అదే విధానం అయితే నేను అదే మాట చెప్తినను ఆయనకి అయితే సార్లే పో అది ఇద అనుకుంటే తీరి అనికొస్తాది
ఉ
కదా నేను ఇంగ్లీష్ని కద ఆక కదు ఎవడదు వాడు ఎట్ల తన్న తిడ తడాగా మాట్లాడుతుూంది కద ఏమి నాకు అంత ఆ సిగలేద నానకైతు అదే అంత ఏమంటుండు ఏమి ఇస్తావు నాకు అని అంటు
ఏమియాలంటే బిర్యానీ పెట్టిస్తాను
అదే నేను అన్న నీకేం కావాలి అ అదే ఆ ఇప్పుడు ఆయన మండి ఏమేమో అన్నాడు అంట, ఆయన ఒకటే తినాల్సి వస్తుంది నేను తినను కదా ఏం కావాలి చెప్పు నీకు దాన్ని బట్టి నేను ఎ ఏమంటారు ఇస్తాన ఏనా చెప్తా అని నేను అ ఆ నువ్వేమి ఇచ్చినా నాకు ఓకే అనికి
అల
ఆ నువ్వేమి ఇచ్చినా నాకు ఓకే ఆ ఏమో అనుకు నాడుగ నా కేద తేడాబడ్తంద ఇగా పోయ మాట ఏద ఇద ఉటి ఒద్దు లే దిగా అని ఎవ్వరు వద్దులే నేనే పోతలే అని
నిగ్ధ ఒక్కదే పోయిందంటేనా వరుణ్ పోయిండ
మారు అ పెద్ద నాకు
అంతేలా అమరి ఎగ్జామ్ ఎట్లా రా వేయింది ప్యాటర్న్ అది అడిగినవా
ఆడుగల
మ్ ల్ ఏమడిగానవ్
నన మాల ఎట్ల పోవాలి ఇందనా అదక్కట్ట అడి ఆటోకి ఎంత పైసలయితు ఇంద
మ్
మ్ అదొక్కటే తీసుకోన్నా అంతే
మ్
ఇగో ఏనుంటారు చూడు చెప్పను యాక్ క్లీన్ చేస్తానర ఎవరికి నువ్ యాక్సెప్ట్ చేయ నువ్వు కదా, అలాకి యాక్సెప్ట్ చేస్తే ఏమన్నాడు, మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి మెసేజ్ చేసిరు ఏమని చేసయండి సీనియర్ అంత అంటే నేను ముందు జాయిన్ అయిను కదా మనం, సీనియర్ సీనియర్ అంటాడు ఆయన అయితే ఏమంటుడు సీనియర్ ఎక్కడన్నావు అనుకుంటే నాకుస్ చ్చేస్తానన్నా అవునా అన్నారు తర్వాత ఏమన్నా గంటకొ ఒక రిప్లై ఇస్తున్నావుగా అనుకుంటే అన్నాడు, చదువుకుంటుడు అనుకుంట వెట్ లేదు అట్లే ఏం లేదు ఎన తింటున్నా తేనే మూవి చు న్నాను చెప్తున్నా
అంటే ఆయన మెసేజ్ పెట్టంగనే స్పీడ్ స్పీడ్గా రిప్లై ఇయ్యాలంటనా
ముజఫరకి ఆ అయితే అన్నాడు నేను మూవీ చూస్తున్నా అట్లానే లేదా మ ఆ ఏం ఏమన్నా పెక్ చేసిందంటే మేము ఒకటి అనుకుంటాం తందాము ఆ దాంట్లో నువ్వు జాయిన్ అయితవా అనుకుంటా అన్నా నేనే ఏమనుకున్నా తెలుసా నేను ఏదన్నా కోర్సెస్ అన్నా దేనికన్నా నీ అనుకుందా ఆ ఆయన ఏం చెప్పాడు బి బయానే కంట
బిర్యానీక
బిర్యాని దింద నేను ఏమి బిర్యాని కంత ఆ
ఓమాయన కా ఆడ మ సూచక్కలు లే పట్టింది గానీ ఆ
బిర్యానీను స్పైల్సింగ కట్టటిదు ఆ ఇప్పుడ అనీ నేన అన్న మీకెప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే కుుంటా అన్నాడు
ఆ అబ్బా పెద్ద పులిహోర రాజా ఉండుగానే అయన చూస్తే అట కనిపియ్యాడు మరి
అనిల్గాదు
అనిల్ కాదు ఆయనే బక్కకున్నాడు ఆ రోజు ఒక ఫోన్ లో కమ్ వాల్ పేపర్ పెట్టుకోని అని చెప్పినా కదా వాల్ పేపర్ పెట్టుకుండేవరు అమ్మాయింట నువ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అన్నావు కదా
ఆ ఆయితే న చెప్పుడు ఉంటే అప్పుడే అనుకుంటాను ఇనేనా ఇం రీప్లే ఇయ్యలే ఆ మెసేజ్ లేని చూడ్లే ఇగ పైన చదివినా అన్నే పెట్టిన అట్ల
ఆ
ఆ ఏమి ఇయ్యాల అని నాకు అర్థమే కాట్లే
అబ్బా ఓరి నాయనో ఏ చూ అట్ల కని కన్పియనే కన్పియడు బక్క మొహం ఏసుకొని అదంత అందంగుంనట్ ఫీల్ అయితున్నా ఏంది ఆ
అసల్కి ఆయనా ఏం చెప్పిండో తెల్సా ఆ రోజు ఆయనకు అసల్ ఇంట్రెస్టే లేదా అంట ఆడ్ జస్ట్ ఏదో ఫార్మాలిటీ టికి నేర్చుకుంటుందంట ఆయన ఎంఎస్ చేయ్యాలనుందంట ఆయనకి ఎంఎస్ చేస్తాడంట ఇన్ కేస్ అదే నేనన్న ఆ ఇన్ కేసు నువ్వు ఎంఎస్ ఏంఏస్ కాకపోతే ఈ కోర్సు యూజ్ అయి అయితే అబ్రాట్కి అక్క అన్ చెప్పిండు మ కేమి దానిక్ అవసరం లేదనుకుంట అన్నడు. మొన్న నేను అనిల్ మాట్లాడ్తుంటే
మరి ఆయన్ కనిపించట్లేదు రాత్ ఇన్స్టిట్యూట్ ఇట్ల కనిపీయట్లేదు రాట్లేదా
వచ్చిండు ఈ రోజు గుడా వచ్ నమస్తే వెట్టేనాకు
అవునా ఏమో మరి నేన్ చూడ్లే
ఏ ఎవరు శ్రావణి వాళ్ళ క్లాస్లో కూర్చుండు కదా అడ సార్ క్లాస్ చెప్తుండు ఇడ బయట నిందించట్ట నమస్తే పెట్టుకున్నా పెద్దోడు
ఏమో అమ్మాయి నేన్ జూలే
హ్మ్
నువ్వు అడగాల్సిందే వద్దులే మళ్ళ మనం ఎందుకులే అంతా తీసుకొని
ఏంటిది ఏమనీ
ఫోన్లో ఒక అమ్మాయి వాల్పే ర్ ఉండే ఆ అదే అంట
యాక్సెప్ట్ మెసేజ్ చే ెండా
అ
బానే ఉడు
సప్పలాల జూనియర్ అంటే జూనియర్ అస్తనే పాడపడ్డారు మన క్లాస్ అంటే మన క్లాస్లా పాడపడ్డారు ఇం ఎవ్వరు ఉంటారు ఎవరు అంట అయితే ఆ రాత్రి సాభ వాళ్ళక్క సారే ఉ అంతప్ప మ నాకు కాల్ చేసింది అంటే ఎట్లా నార్మల్నే నా స్కూల్ కద పాడుగున్నట్న్నారు చాటి ఇద్ద అన్నమాట కురుంది
ఓ ఓకే మీ స్కూల్ల్లో మన భారత కాాలజ జయిన్య్యదు
ఆహా మన భారత్ తాల చల్ బిరి బి బిర్యానీ ఉంట బ్రిలియంట్ ఉంటంది ఆ అయితే సారే రాత్ర ఇద్దరు ఫ్రెండ్స్ అలా మ అయితే సార్ పెద్దడు చారిఖండ జూనియర్ రా
ఆహా
అయితే అప్పుడు శారీ ఏమిచేసింది చిన్న నార్మల్గా నజదు ఎట్లైనా ఎమర్జెన్సీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తరు చిన్న చిన్నవవును అంటే చేస్తారు కదా ఎట్లైన ఆ అట్లు ఇచ్చినన్నమాట ఇచినా తర్వాత ఒక రోజు ను మరిాల సరేలే ఫోన్ లేగాని ఏ ఎందు ఇచ్చి ఇస్తారా
ఆ
ఆ అయిపేయిచింది మాట్లాడుతాం మా ఫస్ట్ ఇంగ నా కిచెన్ దగ్గర నుంచి ఏం చేయ్యలే అన్నారు తవాతకి ధాత్రీలు ఉన్నా నేను అప్పుడు అప్పుడు ఏం చేసింది నాకు మెసేజ్ చేసింది క్కడ ఇక్కడ నేను మదనపల్లికి వచ్చినాక
అవునా ఆ
ఆ అయితే నేనేం చేసిన ఆ ఆ అంటే కాలే చేసింది నేను అప్ అప్పట్లో ఏంది సైలెంట్లో ఏసి పడుకునే వాళ్ళం కదా మనకి వచ్చేదే నిద్ర ఫుల్ నిద్రా
ఉ
చేయొద్దు ఇగ ఆ ఆ ఎవర్ డిస్టర్బ్ చేయొద్దు ఇగ సర్లే రాక ప్లేస్ చూస్తే ఫోన్ కాల్ వచ్చింది ప్రీతమ్ కాలజ్ ఇట్లా కలుద్దామా అహా నే నీ మళ్ళీ రిటర్న్ కాల్ చేస్ తే ఆ లిఫ్ట్ చేస్తే ఇట్లా కాల్ చేసిన కదా అంటే లేదు ఇట్లా వచ్చిన అందుకోసం అని అన్నారు అవునా సార్లే అని కట్ చేసిన వెంబటే
ఇంకేం మాట్లాడలేదా ఇప్పుడు ఉన్నవా పోయినవా ఏం మాట్లా ఆ
అవునా సర్లే మరేం కట్ చేసి ఇప్పుడు వర్క్ ఏం ఉంది మొన్న రీసెంట్ ఈ హాస్ వచ్చిన తర్వాతకే అప్పుడ ఒకరోజు ఉన్నానంటివి మొత్తం ఫుల్లు వర్ష మొత్తం వచ్చా కదా మొత్తం కరెంట్ పోయింది మదనపల్లి మొత్తం ఆ రోజు ఆ రోజు ఫోన్ చేసి నేను ఇక్కడనే ఉన్న రా అంటాడు నేను ఏమన్నా ఆ నేను అన్నా నైట్ అయ్యింది చీకటి అయ్యింది వర్ మా హాస్టల్లో కరంట్ లేదంటే వాడున్నిటికీ రీసన్ చెప్పింది అక్క నైట్ అయితే ఏమి కాదు
అబ్బా ఆ మా మా హాస్టల్లో ఈట్లా ఒప్పుకోరు ఏం ఒప్పుకోరు అసలు ఇట్లా అట్లా ఎట్లా బయటి రమ్మంటున్నావ్ అదే అదే అనలేదా నువ్వు
అయినకు తెలుసులే ఎట్లయినా ఈ హాస్టల్ అన్ని ఎట్లుంటాయొ
ఉం ఉం అయిందా
అయింది అదే రేపు మళ్ళా మరి ఎట్లా వస్తాది చెప్పు ఇప్పుడు సరే
ఆ